హలో యాయా యా వినిపిస్తుందా వినిపిస్తుందా లేదా
ఇంపిస్తుంది. ఇంపిస్తుంది.
చెప్పింకా
అదే మీరే చెప్పాలి ఇంకా
హాల్డేస్ బాగా ఎంజాయ్ చేసినావా అయితే
బాణేచేసినం
గట్టిగా మాట్లాడు
ఎంజాయ్ చేసినమే
ఆ
మీకు మీర ఎప్పుడు మీరు ఎప్పుడైనా పండుగ వచ్చినప్పుడు అప్పుడు బయటికి వెళ్ళి అట్లా అంటే గుడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా ఏళ్లిలా
ఆ వెళ్ళిన నేను కూడా వెళ్ళిన అసలు నేను ఇంట్లో లేను హాలిడేస్ కదా మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఏళ్ళిన
ఓకే
మా మమ్మీ వాళ్ళ ఇంటిక వెళ్ళినా అట్లనే అట్లనే ఇంకా మా అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళిన అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు. అక్కడ టూ డేస్ ఉన్నా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నా. తర్వాత మా నానమ్మ వాళ్ళ ఇంటికవెళ్ళినా
మీ మమ్మీ వాళ్ళ ఇంటి ఇంట్ల ఫిఫ్టీన్ డేస్ ఉన్నారా. అమ్ మరీ మీ అక్క వాళ్ళ ఇంటికడ అదే
అక్క వాళ్ళ ఇంటికాడ త్రీ డేస్ ఉన్నా.
త్రీ డేస్
ఆ
ఎందుకని అమ్మ మల్ ఎందుకనీ మీ మమ్మీ దగ్గర ఫిఫ్టీన్ మళ్ళీ మీ అక్క దగ్గర త్రీ
ఈ అక్కవాళ్ళ ఇంట్లో అంటే ఉందా మనకు కున్న, వాళ్ళు అత్త వాళ్ళు వాళ్ళుీవిళచ్చిరు.
ఆఓ
వాళ్ళ పిల్లలు వల్లువిల్లు వచ్చిారు. ఇగా అంత మంది ఉన్న సరికి నాకే ఉండబుద్దికలే నేనే వచ్చసిన అంటే ఉండొచ్చు. ఇక వాళ్ళ వాళ్ళ ఎక్కువన్నారు. ఎందుకులే, అని ఏదో నేను కొద్ది రోజులు ఆమె వస్తే బాగుండుగాని ఆమె రాను మా చుట్టాలు వచ్చి వస్తున్నారు. నేను వస్తే ఎట్లా వాళ్ళకి చూసుకోవాలి. వండి పెట్టాలి కదా అని ఇగ అంతే సరే అనేషి ఈగ అందుకే టూ డేస్ ఉన్నా ఆ టూ డేస్ ఉండి షాప్ పింగ్ చేేసేసి, శారీస్ డ్రెస్సెస్ కొనుక్కొని అవి ఇవి కొనుక్కొని వచ్చినం
ఓహో మరి మీ అక్క కి పాప బాబ
మాఅక్కకి, ఇద్దరు,
ఇద్దరా పాపబాబ
పాప బాబు ఇద్దరు ఉన్నారనమాట.
ఉ
అట్లా ఇద్దరు పిల్లోలు వాళ్ళు ఇగ వాళ్ళను చూసుకోవడము వాళ్ళ అత్త వాళ్ళని చూసుకోవడమో ఆమెకి అదే సరిపో
ఊ ఊ అవునులే ఇంకా చు ట్టాలొచ్చే సరికి ఇంకా ఎ ఎక్కువ కేర్ తీసుకోవాలి కదా
అదే కదా కేర్ తీసుకోవాలి మళ్ళా వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వండి పెట్టాలి
ఆ
మంచి మంచి వెరైటీసు టిఫిన్సు స్నాక్సు కాఫీ టీ స్నిఫిన్స్ స్నా క్స్ ఇంకా సమ్మర్ కదా జ్యూసులంటారు మ్యాంగోస్ అంటారు ముంజలు అంటరు అమ్మా అమ్మా అమ్మా పానం బి ట్టరు
ఉమ్ చుట్టాలొస్తే ఇంగ్ ఎక్కువ కేర్ తీస్ కానీ మళ్ళీ వంటలు చేయాలంటే కష్టం అది తాతం మళ్ళీ అది అంటారు ఇది అంటారు
ఆ
ఇప్పుడు దోషె చేసినాం అనుకో ఇడ్లీ ఏయమంటా ఇడ్లీ ఏసినాం అనుకో అది అట్ట
ఆ
అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆట చేసే వారికి ఆసిపోతాం కదా
అవును అట్లా
ఊ
ఏం చేస్తాం ఇంక తప్పదు గా
అ
హెట్టాం
ఇంకా నువ్వేం అడగావా అట్లా
ఏమనా గావాలని
అంటే థమ్సపా మ్యాంగోనా అట్లా మ్యాంగో జ్యూస్ థమ్సప్ అట్లా
అవును
హలో నేనేం అడగను వాళ్ళి ఇస్తే తాగుతా కాకపోతే థన్సప్ ఎక్కువ తాగుతలే మానేషినా మళ్ళీ మ్యాంగో జ్యూస్ ఏ తాగుతున్న
అడుగచ్చు కదా
నేను అడిగను వాళ్ళు ఇస్తేనే తీసుకుంటా గంతే
ఎందుకట్లా ఊ ఎందుకట్లా అంటున్నా
ఎందుకట్లనా అంటే ఏం చెప్తాం
హుహు
ట్ల అలవాటు అయిపోయింది
ఐస్ క్రీమ్స్ ఇష్టమా చాక్లెట్స్ ఇష్టమా
ఐస్ క్రీమే చాక్లేట్ తినడంతా
మిగతా
మ డాడీ తిననీయాడు చాక్లెట్స్ లా కెమికల్ ప పళ్లు పుచ్చిపోతాయి అని అంటాడు
మ్మ్
చిప్స్ కూడా తిన్నియడు చెత్త అని అంటాడు చిప్స్ చెత్త మళ్ళీ బెంగాల్లో క్యాన్సర్ వచ్చింది అది ఇది అంటడు
బింగోలా క్యాన్సర్ వస్తదా
ఆ బింగోవల్ల క్యాన్సర్ వస్తది అని అన్నాడు అంటే మా డాడ్ అన్లే అన్ని చిప్స్ కెమికల్ ఉన్నాయి ఇప్పుడు అన్నా మా ఫ్రెండ్ ఏమో బింగో ఒకటె క్యాన్సర్ వస్తుంది అన్నాడు
ఆహా ఆ వాటిల పేర్లు కూడా ఉంటాయా దాంట్లలో డిఫరెంట్ గా
ఆ
వాట్లలలో పేర్లు కూడా అన్ని ఉంటాయా అంటున్నా
అ అర్థం కావట్ల
వాటిలలో పేర్లు కూడా ఉంటాయా బింగో చిప్స్ అది ఇదని అంటున్న
ఆ ఉంటాయి అందుకనే అవి ఇవి తింటలే ఐస్ క్రీమ్ లంటే మా మమ్మీ డాడీ యే ఏ ఎప్పుడో ఒక్కసారి తెస్తాది గంతే మా మమ్మీ తెచ్చినప్పుడు మేము కూడా అడుగుతాం అప్పుడు ఇస్సది తిన్నం ఒక రోజు మా తమ్ముడు ఐస్ క్రీమ్ తింటుంటే తినే టైమ్ లా పుల్లలు ఎరుకుంటూ తిన్నాడు
ఇనిపిస్తుందా
పిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది
అయితే మా తమ్ముడు ఐస్ క్రీమ్ తినేట ప్పుడు పుల్లలేరబట్టి తిన్నడు
అవునా నువ్వేమన్లే
నేనేమన్లే మా మమ్మీ మా డాడీకి చెప్పి చూడు ఈనె ఎట్లా తింటుండు పుల్లలేరగొట్టి తింటుండని చెంప పగలకోట్టిండు అదే చెంప పగలగొట్టిండు
అదే
చేసిన తప్పుకి కొట్టాలి కదా
కొట్టాలే కొట్టాలి
హ్మ్ సరే వాళ్ళిద్దరు ఏం చేసే అదనే పాప బాబులు వాళ్ళు ఇద్దరు ఏం చేస్తునరు
మా పాప బయటకెళ్ళింది
పాప బయట ఆడుకుంటుందా
ఆ బాబు పడుకుండు అవును
పా ఓకే ఓకే ఊ హ్మ్
ఇంకా
ఇంక నువ్వే ఎప్పాలి నువ్వు స్టార్ట్ జేష్నవ్ నువ్వే స్టార్ట్ మళ్ళీ నువ్వే ఎప్పాలి
హుహు హు హు నేను స్టార్ట్ జేస్తె నేనే ఎప్పాలా అంతేలే బాగ స్టోరీస్ జదవాలె టీవీ ఎక్కువ జూడొద్దు స్టోరీ బుక్స్సుంటై గదా అవ్ బాగ జదువుతే నాలెడ్జొస్తది
మా మమ్మీ జూషేట మా మమ్మీ అద్ నా తమ్ముడ్కన్నం దినే తినపెట్టే టైమ్ లో అ స్టోరీస్ బెట్టు స్టోరీస్ పెట్టు అంటది మా మమ్మీ గూడ కాపోతే మా తమ్ముడు ఒకటి ఒక కతుంటది తిండిబోతు కుందేలు
మంచు
టుటుమా ది ధైర్య సాహసందుంటది అయితే ఆయిన ఈ రెండు యూస్తడు ఎక్కువ ఆ ఆ తిండిపోతుదేమో కడుపు ఇంత పెద్దగైతది ఆ టుటుమదే టూటుమా యేమో ఆ ఆ రాక్షసుని పొట్టని చీల్చుకొని బయటికొస్తది దాంతో నొప్పికి టూటుమా అలా చెయ్యకు అంటడా ష్ దానికి మా మ మ్మీ నవ్వు నవ్వు నవి నవ్వి నవ్వి చస్తది
ఆ
తిండి బోతు కుందేలు గూడ అట్లేనే నవ్వుతది
ఊ
అందులో జూషి మనం గూడ అట్లా అవ్వాలని స్టోరీస్సూ మనకు చెప్తయన్మట
అయిన గానీ ఎక్కువా తిండి దింటే ఆహారానికి మంచిది గాదు గదా ఇప్పుడూ మనము తిన్న తర్వాత ఉరకాలనుకుంటం కానీ ఉరకలేం మ అంత వేగంగా మళ్ళీ కడుపునొస్తది అప్పుడైన
అలా
తింటంగదా తిన్న తర్వాత ఉరుకాలనుకుంటం స్పీడుగా కాకపోతే ఉరుకలేం నీళ్లెక్కువ తాగీ మళ్ళ అన్నమెక్కువ తిని అ ఉరుక్తే కడుపునొస్తదీ అట్ల ఎయితా అందుకనే
వాకింగ్ జేయాలె ఉర్కద్దు ఉర్కమని ఎవరు జెప్ పినరు వాకింగ్ జేయాలె వాకింగ్ అంటే లైట్గా ఇక్కడ నుంచి బయట ఇంటి బయట అట్ల తిరుగుతే చాలు
ఎగ్జాంపుల్ చెప్